చిన్నూ మేమ్ తీషి నిద్ధామా
ఆ అవును అటంతా చెప్పగూడదు ని నీకు ఏంద్నీకసలు నీకు పో నీకు డబ్బులు రాదు దీన్లోంచి నీ మాట్లంతా ఇని నిన్ను ఔట్ ఆఫ్ ద యాప్ జేస్తారు నిన్నసలు
న్ నా కాల్ గాబట్టి నచ్చినట్ మాట్లాడుతున్న
నచ్చినట్టు గాదు ఇవంతా మాట్లాడగూడ్దు పేర్లని మాక్ వాల్చెప్తే
పో ఇపుడు నువ్ ఆపు
హా అసల్ మన్ మెంటల్కే మెంటల్ నీకైతే ఏమన్నా జెప్పాలా
హలో
అప్పన్నుంచి వార్నింగ్ ఇస్తానే ఉండా ఒద్దు ఒద్దు అని మళ్ళా ఎన్ అనీ
హలో
ఏంది హలో
బావున్నవా
బావుండ నువ్ బావుండావ
ఉమ్ బావున్
మ్మ్ మంచిది లేదు తినలే నువు దిన్నావా
హు నేన్ దిన్నా
ఏం దిన్నావు
నేనూ నూడిల్స్
ఉమ్ బాగా దిన్నావ్ ల్
నూడిల్స్ మ్యాంగో
ఉమ్ సరేలే మోషన్స్ అయితయిలే
దేదు అవ్వదు
ఉమ్ హూ ఏం అడ్డుకట్టేసినావా రాకుండా
నూడుల్స్ దేంతో జేస్తార్ చెప్పు
మైదా
అంతే కాని అవదు
ఓ మైదా అది తింటే రాదా
మ్మ్ అ రాద్
మ్మ్ సరేలే మా ఇంట్లో ఎవరికైనా మోషన్స్ అయితే చెప్తాం మైదా తినండి అని మ్మ్
కడిగా ఆ
సరే మాట్లాడు మాట్లాడు మాట్లాడు మా డాడీకి విష్ అన్న చేసినావ నువ్వు బర్తడేకి
ఆ
చెప్పు
నీకు విష్ చేయాలా
అవును
ఏమని
మీ డాడీని గుర్తు తెచ్చుకున్న ఈరోజ మీ డాడీ బర్త్డే కదా అని
ఆ రోజు అంతా మీ డాడీ గుర్తున్నాడు కానీ నీకు చెప్తే ఇంకా నువ్వు బాధపడుతూ ఉంటావు ఆల్రెడీ నీకు చెప్పి ఇంకా ఎందుకు బాధపెట్టాలి అని నీ మీదొట్టు
ఎందుకు పెట్టినావు ఫోటో అని
మ్మ్ అవును దాని తరవాత నుంచె ఆలోచిస్తున్నా
ఆ దాని తర్వాతనే గుర్తులేదు కదా
ఏ అమ్మ కూడా అడిగింది నన్ను మా అమ్మ
ఏమని
ఏమని వాళ్ళ డాడీ బర్త్డేనా లేకపోతే చనిపోయిన రోజా అనేసి లేదు మా పుట్టినరోజు అని చెప్పినా
మ్మ్ మంచిది
మ్మ్
హ్మ్మజ్ మ్మ్ హ్మ్మ్ చిన్ను ఓకే ఓకే ఓకే ఓకే ఆ యాక్చువల్గా ఈ రోజు నేమనుకుంటున్నాను అంటే ఇద్దరు వినండి
మ్మ్ కాన్ఫరెన్స్ కాల్లో ఉందా
ఫాదర్స్ డే కాబట్టి ఏదైనా చిన్న పేస్ట్రీ తీసుకొని ఇంటికి వద్దాం అనుకుంటున్నా మ్మ్ మా అమ్మతో కట్ చేయనికి
ఓకే
అంతే ఇదే పెద్ద ప్లాన్
సరే కాని
మ్మ్ అసలు అందరికీ నేనే సర్ప్రైజ్ నాకు ముఖానికి ఒక్కరు సర్ప్రైజ్ ఇయ్యరు
చిన్ను నోట్ దిస్ పాయింట్
నోట్ దిస్ పాయింట్ చిన్నుకు కాదు చెప్పేది ఇది నీకు చెప్పేది
ఆహా చిన్ను కూడా ఏదైనా గిఫ్ట్ ఇస్తున్నావ అనేసి చెప్తున్నా
హా హా బర్త్డే సర్ప్రైజ్ అంట ఏం సర్ప్రైజో లే
ఆ
గిఫ్ట్లు ఏమేం వొచ్చినాయని అడుగుతాంది చెప్పు
చెప్పు ఏమేం ఇచ్చినావొ
ఏమేం ఇచ్చినాడు ఒక చిన్న కేకు ఉంటది అహ్ హా హా లావా కేకు ఆ కప్ కేక్ గూడా కదు లావా కేకు ఆ మల్లోచ్చేసి ఆ లెటరు అహా లెటర్ రాయలేద్లే ఉ ఏంది గుర్తుజెయ్ మర్చిపేయినా
గుర్తు చెయ్ అసలు
సామీ గుర్తుజెయ్ సామీ
గుర్తుదెచ్చుకొని చెప్తే చెప్పు లేదంటే లే
ఆ స్నాక్స్ కోనిపిచ్చినాడు డిఫరెంట్ డిఫరెంట్ స్నాక్స్ అంటే వ్యాఫిల్స్ హార్ట్ షేప్ లో ఉండే వ్యాఫిల్సు మళ్లోచ్చి కోన్ కిక్ కింద కోన్సుకి కింలాస్ట్లో ఎండ్స్ ఉంటయ్ జూశ్నవా ఆ అవి ఒక్కటే ఒక డబ్బా వేసి అమ్ముతన్నారవవీ స్లైలు గొనిచ్చినాడు ఆ చిన్ నేను షాపింగ్ మాల్కిపోతే ఆ స్లైన్ జూసి మనమిట్లా ఆడుకుంటాం ఆ అట్లా పై పిసికి పిసికి అట్లా కొంచం తీస్కో దొంగతనం జెయన్ జెప్తే కొంచెం తీసి ఇచ్చినాడు అసలు దానిపై రెండువందల వే రెండు వందల రూపాలు వేస్ట్ జేశ్నాడు ఇదే గదా
ఇంకా జెప్పు
ఆ ఆ
ఆ
ఆనివర్సరీకేం అడగల ఆ పిల్లా ఆ పిల్ల జస్ట్ బర్త్డే కడిగిందన్ బర్త్డేక్ జెప్పినంతే
అంటే అది లెట్రు ఈ రెన్నుటికి కల్పిద్దాం
ఆ ఓకేలే అంతే ఊ
నాకేమిచ్చావ్ జెప్పు
ఓ లిస్ట్ వాడికేం ఇచ్చినాడో జెప్పాలంట నేనా వాచ్చి చ్ చ్ వాచ్ఇయలేదు వాచ్ అన్నివెర్సర్య్ కి ఇచ్చాను అన్ పక్కన్పెట్టిద్దాం ఆ లెటర్ ఇచ్చినా మళ్ళొచ్చి ఒక టీషీర్ట్ ఇచ్ ఇచ్చిన ఒక బ్రేస్లెట్ ఇచ్చిన ఒక సెంట్ బాటిల్ ఇచ్చిన సెంట్ ఇచ్చినా కేక్ నేనే దీస్కోన్బోయ్ నేనే రెడీ జేసి పీజీలో పోయి కట్ జేపిచ్చిన ఆ ఓవెన్ లోగా ఆహా దాంట్లో కెటిలున్నాదగ్గర చిన్నది దాంట్లో జేశ్నా మళ్ళా వొచ్చి జాక్ ఫ్రూట్ వాడిక్ ఇదేంది ఇష్టంలే పనాశకాయ పనసపండు తీసుకోని పోయిన అంతేనా
హు
ఆ అంతే
నేన్నీకు బ్రేస్లెట్ ఇచ్చిన రింగు గూడ ఇచ్చిన
ఆ బ్రేస్లెటు రింగు నువిచ్చింది పోయి సంవత్సరం
ఆ అయితే వళ్ళ నే ఇయ్య కూడదనుకున్నా కాన్నీకిచ్చినాన్ గదా
ఆ మళ్ళా ఉంకోటి మర్చిపేనా ఆ ఆనివర్సరీకి ఉంకో షర్ట్ ఇచ్చినా మళ్ళా వాడికొక కుడ్తీ గొనిచ్చినా మనమేస్కుంటే గుత్తుగాదు లాంగ్లుగా ఆ ఆ కుర్తి కొనిచ్చినా మళ్ళా ఉంగో టీ షర్ట్ కొన్నిచ్నా మళ్ళా ఒచ్చి ఇది సాక్స్ కొనిచ్చినా
దేవుడా
ఏంది దేవుడా
ఓకే సాక్స్ ఇవాళ
మళ్ళా ఇన్ని కొనిచ్చినా కూడా అస్సలు నీకు విశ్వాసమే లేదు ఇన్ని కొని ఆ హాసం గ్రాటిట్యూడ్
అబ చిన్న ఇంగ్లీషు
ఆ చీ ఏమననా
నే నేను కొనిచ్చింది చెప్పు అనివర్సీ
అనివర్సరీ కి నేను గొడవ పడ్నప్పుడు ఒసారి ఇంది బ్ర బ్రేస్లెట్ రింగు తీసి నాకొద్దు అన్న అందుకు అవి మళ్ళా ఇచ్చినాడు మళ్ళొకా ఇదేంది లెటర్ తేచ్చినాడు అంతేనా
ఇది తరవాత
ఆ చెప్పు మళ్ళా
ఆ బోవట్టి మీ తాతకొనిచ్చాడా
ఎం బోవాటి ఆ బోవాటి రెండు వందలు అన్ని వేస్ట్ నాలుగు వందలు వేస్ట్ చేస్నాడు రెండు రోజులకు కలిపి ఎంది ఆ స్లైం రెండువందలంటా ఏంది చె ముతిపల్ రాల్ గొడ్తా నిన్ను
ఓహొ అవి చెప్పవా
ఆ
అవెందుకు చెప్తావ్ కాస్ట్లీ డ్రింక్స్ కూడా ఇచ్చాడని జెప్పు
బాగుంది జోక్
చెప్పురా
ఏం నీ ప్రాబ్లం ఏం చెప్పాలా
ఒక మంచి ఫైవ్ స్టార్ హోటల్ తీసు కొని పోయి అక్కడ కొన్ని డ్రింక్స్ కొనిచ్చాడని ఆ అయితే ఇవంతా చెప్పువు అన్మాట
వాట్ ఈస్ యువర్ చీ నీకు సారీ తెలుగు అందుకే నేను చెప్తున్నా గదా ఒక మంచి ఏ చాక్లెట్
చాక్లేెట్లూ ఒకటి కొనిచ్చిన
చాక్లెట్ ఫ్లేవర్ ఏదన్నా కొనిచ్నాదంటే ఆ పిల్లా వేరేది అనుగుంటది చాక్లెట్ ఫ్లేవర్ స్ప్రే కొనిచ్చినాడు పర్ఫ్యూమ్ చెప్పు
ఇంకోటి ఇంకోటి కూడా చాక్లెట్లూ ఫ్లేవర్ అహ్
చార్ బాటిల్ ఓడ్కా సరే స్వామి అందకే ఈ సారి నేను ఎట్టైతే కోరుకుంటాను అట్ట కొన్ని చెప్తా ఉంట అప్పుడప్పుడు అవన్నీ నువ్వు బ్రెయిన్ ను నోట్ జేస్కోనీ నా దగ్గర ఎగ్జిబిట్ జై ఇలా కళ్ళు మూసుకోంటా ఎగ్జిబిషన్ కాదు ఎగ్జిబిట్ చూడు ఇట్లాంటోల్కి నేను ఏం చెప్పేది ఎగ్జిబిషన్ రయు రంగుల్రాట్నం అంటే క్యాండిల్ లైట్ డిన్నరు మంచి ఒక ఫ్యాన్సీ రెస్టారెంట్ కెళ్ళి
కేన్ రిటర్నో ఏదో లేదంటే బైటెమో
బైట ఒక మంచి మంచిగా ట్రూఫ్ టాప్ ఆ మమ్మి చింటు వాళ్ళు పోతారు జూడు కానలా డిన్నర్ కని పోయి డిన్నర్ చేసేసి ఇంటికి పోతారు
సరే
వొద్దులే అంత డబ్బులు వేస్ట్ గాని
నేను ఇప్పుడు దాని మీద డబ్బులు ఖర్చు పెట్టనా అంటే ఇంగ నాయి నాగింగ తిట్లు
అంటె ఇప్పుడూ తక్కువలోనే ఎక్కువ సెలబ్రేషన్ గావాలన్మాట తక్కువ రే క్యాడిల్ ఒక ఐదు వందలు క్యాండిల్ నైట్ డిన్నర్ ఎవరైన అరేంజ్ చేస్తే ఆడ పోయి తినేసి రావచ్చు లేకపోతే నువ్వే ఒక బీచ్ సైడ్ మంచిగా అ ఇసుకలో ఇల్లు కట్టి ఇల్లు కట్టొదులే టేబుల్ లాగా అంటే ఇసుక తొవ్వి తొవ్వి తొవ్వి తొవ్వి రౌండ్గ టేబుల్ చేస్తారు ఒక వీడియోలో అట్ట రౌండ్ టేబుల్ చేసి దానిపైన ఒక నాలుగు క్యాండల్ కొనుక్కొచ్చి అట్ల పెట్టేసి మంచి ఒక్కెత్తొ అట్లా నడుచుకొని వచ్చి ఆడ క్యాండిల్ లైట్ డిన్నర్ అనమాట ఎక్కువ వచ్చి వ ఎక్కువే మాట్లడనుకో ఆడ నుంచి ఆడ దోబ్బేసి నీళ్ళల్లో మునిగిపోయినాడ అని చెప్పి ఏసి తొక్కి నీకు ఊపిరి రా కుండా మునిగిపోయినాడు స్వామి మునిగిపోయినాడు అని చెప్పి అందరినీ పిలుస్తా అదే అది ఒకే గా
మరి నేను ముంచేసే వాళ్ళతో మాట్లాడను బాయ్
బాయ్ బాయ్ పొ పొ బాయ్